హలో
హలో బాగున్నారా
చాల బాగున్నా మీరు బాగున్నారా
హ్మ్ బాగున్నాం
ఉమ్ ఏం చేస్తున్నారు పారీవా అని సర్దుతున్న
పొద్దునుంచి తిరిగి
ఉ అబ్బాయిలకి ఎందుకు అట్లా ఇమ్యూనిటీ పవర్ ఉంటేమన్నా కొంచెం తిరిగితే చ మనం అలిసిపోతం తిరుగుతూనే ఉంటారు అయినా అలసిపోరు నాకు ఈరోజు అదే అనిపించింది పిచ్చింది
హ్మ్
హ మల్లయ్య కొండ పోయి వచ్చినం పొద్దున మేము
వావ్
అందుకు కొంచెం తిరిగి మళ్ళ అంతా తలనొస్తాంది
ఆ సాటర్డే జనాలు ఉంట్ర లే ఉన్నారా
ఇక్కడ ఉన్నారు కొంత ముందే ఎక్కువ మంది లేరు
హ్మ్
అభిషేకం చేస్తా ఉన్నారు మేము వెళ్ళేసరికి స్టార్ట్ చేస్తున్నారు
ఆ
ఇంకా అభిషేకం చేసి పి ఉండి పూజ మళ్ళీ తీర్థం తీసుకోన్నాం పంచామృతం అందు
నిజ రూప దర్శ మీ రోజు చూసిన మీరు
ఇంకా ఇటు సైడ్ ఏదో కొత్తగా కట్టినారు కదా అదేదో కొంచెం వ్యూ పాయింట్ చూసేది
మళయి కొండండాలనా
మీరు పోయినప్పుడు లేదా అది
నేనాజ ప్పుూ బోలే
ఆ రోజు శారీ కట్టుకొనిడి పోయింది ఓ బోయకుండా పోయినారు కదా ఆ రోజు
ఆ పోయికొందవడి
ఫస్ట్ మల్లైకొండనింటే నేను అక్కడికే అనుకున్నారు
ఆహా ఆ బాబాకి నోడ్త తిరగగా అట్లరింతయి
ఉ
హ
అక్కడ వ్యూ పాయింట్ లా కట్నార్ బాంది
అవును అందర చెూప్తున్నారు వినకమే కాని ఎప్పుడుూ చూడలేదు డైరెక్ట్ గా పోయి
ఎర్లి మార్నింగ్ అయితే మంచి అంది పోవంది అప్పుడు ముందు సీజన్
అవునా హ అనిశుద్ధ అ క న
చెప్పది తిన్నారా నిమన్నా స్నాక్స్ అ
ఈరోజు పెద్ద షాకింగ్ ఆ కాలేజ్ లో పీజిలో ఉన్న ఫ్రెండ్స్ మా కోసం బొండాలు ఇచ్చినారు అది పెద్ద షాక్ వందంచి వాయిస్ చ్ అలా శ్లోకం మంచిన మరి
చుహ్ మేము బయట మధ్యాహ్నం తినం ఫుడ్ ఏం బాల
ఆరు
అది ఉందఅప్ప పేరు మర్చిపోయిననే
ఏం తిన్నారు
అక్కడ పానీపూరి పక్కన ఉంటుంది గా ముస్లిం పేరేమి
ఎన్ని
అక్కడ ఉంది కదా చాట్ మసాలా అవి వాటి పక్కన
బంగాల పేట్ పక్కన అరబి ఓపెన్ చేసినారా మేము చూస్తే ఓపెనే చేయలేదు
చేసారు
పక్కన బంగారుపేట ఓపెన్ చేసింది
తెలీదు మధ్యాహ్నం మేము తినింది
ఓహో
ఏం బాల ఫుడ్ ఈ రోజు
అరబిక్ లో బానే ఉంట ఉంటుందే
ఒక్కో సారి బగలే ఈరోజు బాల
మీ రోజు ఈ రోజు మీరేం తిన్నారు
ఈ రోజు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఊ పన్నీర్ ఫ్రైడ్ రైస్
ఉ ఫ్రైడ్ రాైస్ కన్నా మీరు రూ కర్రీస్ తీసుకున్నాం కాజు పన్నీర్ బటర్ నాన్స్ అది రుమాలి రోటీ ఇంకా అది ఏదబా ఏదో అంటారు ఆ గార్లిక్ నాన్ చాలా బాగుంటాది అక్కడ అవి స్పెషల్ అక్కడ వెజ్ లో అయితే ఆ ఫ్రైడ్ రైస్ కన్నా
చలి నాకు
మధ్య మా కాలేజ్ దగ్గర బీటెక్ కాలేజ్ లేక యావీ ఓపెన్ చేయట్లేదు
హ
అన్నిటికి ఇబ్బంది అయిపోయింది
ఫస్ట్ గార్డెన్ ఫెస్ట్ వెళ్ళమానే ఎక్కడకి వెళ్ళమా అక్కడ క్లోజ్ లో ఉంది
ఓ సేట్
అందుకం పే కచ్చే చెప్పినా నేను అప్పుడు అక్కడ ఇది ఆ అ ఉంటాయి కదా డాబాలు అప్పుడు చిన్న బటర్ నాన్ అ మన కాజు
ఆ
అక్కడ వెళ్ళామంటే ఇ దడుకో వచ్చా
ఉహ్ ఉహ్
వాగలెడా
ఫ్రైడ్ డ్రెస్ ఏదనా తీసుకోంటే మీరు బాగుండి పర్లేదు ఇంకొకసారీ తినగుద్దాని ఎక్స్పీరియన్స్ ఉంటాయి
ఫస్ట్ ఒకటి తీసుకొని తిన్నాాము మళ్ళీ ఉహ్ సేఫ్ అన్నా అయి ఉండేది
ఉహ్
హమ్ ఉహ్ వెళ్ళింది
ఉహ్ కై కడపుయి అవి తిన్నాము పుల్ళంటలు అవి కొత్తగా పెట్టిన షాప్ దగ్గర
ఆహా
నేనే
ఉహ్ ఉహ్ ఇదయితే బాగుంటది
ఉహ్
ఉహ్
అ
ఇంకేం మరి
ఆ ఇంక చెప్పాలి. ఏం చేస్తారు టైం అయిపోతుంది ఇంటికి బయలుదేరేనా? ఉమ్ దుర్గా ఏం చేస్తుంది అంట దుర్గా ఎం